ఆ బాగున్న నువ్వు బాగున్నావా
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఏం లేదు ఆ అయింది వంట అయింది తిన్న బట్టలు పిండే
హ్మ్మ్
ఇంగా అంతే లే ఇంకేంటి
ఆ
టీవీ చూస్తున్నా
టీవీ చూస్తున్నావా హి హి సీరియల్ చూస్ స్తవా
చూస్తే దానికి బాగా ఉందబ్బా ఫస్ట్ ఉండే చాలా తర్వాత మాను
అయ్యో అవునా మానుకోవాలబ్బా మంచియి కాదు సీరియల్
రీజనే ఇగో సీరియల్ చూసినావనుకో ఈ రోజు ఏం జరుగుతే ఆ స సగం ఆపేత్తరు కదా టాప దేందే పిస్ అయ్యో ఏం జరిగిందో ఏందో ఏం జరిగిందేమో అని టెన్షన్ అది రేపటి దాక మనం ఇగ తాందే ఇగ మైండ్ డ్ అందుకోసం అది ఎక్కువ అలవాటు చేసుకోవద్దు ఆ చేసుకోలే నేను
బాగా అడక్ట్ కావద్దు సీరియల కు
అరే చేయనాం అనుకో ఇంక ఇగ దానికి నేను బాగా అంతగా చూడబ్బా
కూ ఊహించుకుంటాం ఇదై తద అదైతద అదైతద ఇదైతద అని ఊహి చుకొని ఊహించుకొని మన హెల్త్
మన హెల్తే ఆ కరాబ్ అయితది
ఉమ్మ్ హు హు
లు ఇగో సినిన్మాల్ కూడా బాగా చూడ నాకేదన్న ఇష్టమైనవి నచ్చుతనే నచ్చ
ఆ సినిమాలు గూడా మామూలుగా మ్చ్ అంటే కొంచెం ఉంటాయి కదా పామిలీ టైప్ లో కామెడీ మూవీస్ అన్ని అట్లా న చిన్న మూవీస్ అట్లా
మళ్ళీ ప్రోగ్రామ్స్ బాగుంటాయబ్బా డీ జోడి అది జబర్దస్త్
ఆ జబర్దస్త్ అయితే బ ఆ నేను గూడా అవి చూసేదాన్ని అప్పుడు జబర్దస్త్ బాగుంటుండే కొన్ని కామెడీ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ వస్తాయి కదా ఈవెంట్స్ వస్తాయి కదా అవి కూడా కొంచెం ఫెస్టివల్స్ కి ఇప్పుడు ఈవెంట్స్ చేస్తలేరా అవి కొంచెం మంచి అనిపిస్తాది అవి ఏం కాదు కానీ సీరియళ్లతోనే కొంచెం అ
సాంగ్స్ అయితే మన్ కుంటాయబ్బ సాంగ్స్ పెట్టుకొని సౌండ్ పెట్టుకొని మంచిగా పని చేసుకోవచ్చు నాకు అట్లా ఇష్టం అవును సాయంత్రం అయితే ఫోర్ అయిందట్టే కదం అలసట అన్పియాదు అవి వింటూ మంచిగా అనిపి స పని చే
ఇంకా ఓల్డ్ సాంగ్స్ అయితే బాగుంటాయి
గది నాకు అవే ఇష్టం ఓల్డ్ సాంగ్స్
స సాంగ్స్ మంచిగ ఉంటాయ్ సంతోషం అనిపిస్తు కదా సాంగ్స్ వింటే ఏమో తెలిది ఎంత బాధలు ఉన్నా కూడా ఏదో ఇండియా తెలియన్
అదే ఆ అదే అది మర్చిపోతాం ఇంకా ఇందులోనే ఎ కదా
అయినవల్మ్ అయిపోతాం అప్పుడు ఎప్పుడైనా బాధ అనిపించినా ఎందుకంటే మూడు బాగా లేకపోయినా ఏం చేస్తా అంటే ఇగ సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్ అన్ని పెట్టుకొని ఒక వన్ అవర్ అట్లా వింటే ఎందు పోయా మనసు ఓ మంచి అనిపిస్తాది ప్రశాంతంగా
అవును
ఎంతైనా వేరు ఆటలు పాటలు
వేరు అవును మళ్ళీ అందులో పాటలు సినిమాలలో శారీస్ గాని బ్లౌజులు గాని ఎట్లుండే అబ్బానా మంచి ఉండే ఆ విధంగానే ఇప్పుడు ఎట్లున్నాయి అంత ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నాయి
పాటలు ఉన్నాయి కాగానీ అంత ఎఫెక్ తివ మనం ఇది ఎఫెక్ట్ తెలవు మ్యూజిక్ ఎక్కువ ఉంటది మీనింగ్ తక్కు క్క ఉంటది
తక్కువ ది ఆ పాటలు వేరే పాత పాటల కి పాటలకి
అర్ద్ మే కావు
మళ్ళా మీనింగ్ కాదబ్బా అప్పట్లా ఫ్యామిలీ స్టోరీస్ మూవీలు ఎంత మంచి తయారయ్యే వాళ్ళు వాళ్ళ జెడ గాని ఈ సారీ గాని కదా ఎంత ఆ అదే హ్మ్ మూవీలు కూడా మంచిగా అం కేం
హ్మ్ మంచిగా అనిపిస్తుంది కుటుంబంలో ఎట్లా ఉండాలి ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కలిసి మెలిసి ఉండాలి అన్నట్టుగా ఉంటుండే
ఉంటుండె
హ్మ్
గోల్డ్ రేట్ అయితే బాగానే పెరిగింది కదబ్బా కొనెటట్టు లేదు ఇక పాపం పెళ్ళిళ్ళలా అయితే ఇగ లేనొల్ల కష్టమే హలో హలో
మా పాపయితే మా పాపయ్య ముక్కచోల ఫంక్షన్లు ఉన్నాయి గోల్డ్ రేటును చూస్తేనే భయం కంది
ఆ అవును కదబ్బా మీ పా ఇద్దరి యి కదా ముక్కుచెవుల ఫంక్షన్లు ఉన్నాయి ఓ మాస్తు రేటున్నాయి అబ్బా పాపం పెళ్ళిళ్ళలో అయితే
కానీ నా అదృష్టం ఏందంటే నేను వాళ్ళు పుట్టగానే కొనిపెట్టుకున్న వాళ్ళిద్దరికి అదే అదృష్టం ఇగ అ ఎట్లా వాళ్ళ కుట్టిచ్చుడు ఉంటందని అప్పుడే కొనిపెట్టి కొని ఇద్దరకి చై డ్లు రెండు ఇద్దరికి ఇద్దరికి కమ్మల జ తలు అరే ఇన్సూరెండు చూసిన వై ఇప్పుడు కొనేది ఉంటే వామ్మో నేను కొన్నప్పుడు ఎంత బ ఫార్టీనో సిక్స్ తిన ఉండే
ఇల్లంతా
ఆ అప్పుడు తులంకి ఫార్టీనో సిక్స్టీనో ఉండే మ్మ్ ఇప్పుడు వన్ పాయింట్ సిక్సా వన్ పాయింట్ సెవెన్ అయ్యింది
అవును వన్ సెవెన్ పెళ్ళి లేని వాళ్ళకైతే ఫస్ట్ టై అయ్యింది అబ్బా
పాపం ఇప్పుడు ఆడపిల్లలా తల్లిదండనులా అయితే అవునబ్బా ఎంత తెలుసా అసలు గుళకి ఫుల్ళలు రేట్ అవుతంది ఇప్పుడు నిజంగా ఆడపిల్లల పెళ్లి చేయాలంటి ఎంత డబ్బు కూడా పెట్టాలో టెన్షన్ అయ్యింది తెలుసా
తెలుసు ఇటు కట్నం ఇయ్యాలె కట్నం ఇయ్యాలె ఇంకా బోళ్లు బెడ్డు ఆ పెళ్ళి మండపము భోజనాలు కొద్ది కాదు
ఎంత
ఒకప్పుడు అది వేరే ఉండేది ఏమో తర్వాత తర్వాత ఇంకెంతగా
మ్మ్ పాపము వీళ్ళ కోసం పెట్టినా కూడా ఏనీ పథకాలు అవన్నీ పెట్టినా కూడా వే
అ వేస్కి కానీ కేసియారు ఉన్నపుడు అయితే
స్కీమలగా
ఆ కే సీ ఆర్ ఉన్నప్పుడు అయితే అదొక పథకం మంచి కళ్యాణ్ లక్ష్యం పథకం మంచిగా యూజ్ అయినాయ్ అబ్బా కొందే మంది
అయితే అయితే గోల్డ్ నువ్ అనేది మనము ఇప్పట్నుంచెల్లె కొద్ది కొద్దిగా కొన్ కోవాలబ్బ తో ఒక్కటే సారి కొం
ఏ లేదబ్బా ఒక్కటేసారి కొంటనా కొంచెం కొంచెం ఆ కొంచెం కొంచమే అబ్బా ఆ
కీముల కడుతవ ఆ అవునా నేను కూడా ఏం కట్టలే స్కీములు అస్
అవునా ఆ
పోను నేను కూడా తెల్లే ఇంత వరకి ఎప్పుడన్నా ఉంటే వెళ్ళి ఎంత ఉం ట అంత డబ్బులు ఆ కానీ అంటరు కడితే బెట్ అని అంటారు అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది ఫ్యూచర్ అంట బాగుంటది కదా నేను కూడా మా కాడుదు కట్టా కుంటాను ఒకసారి గోల్డ్ షాప్ కెళ్ళి అడగాలి స్కీమ్ ఎట్లుంటది అన్నది ఇప్పుడున్న రేటు కి మనం ఒకేసారి బల్క్ గా గోల్డ్ కొనాలంటే కష్టం
కష్టం చాలా అక్కడ కొనలేవు
క ముల్లా కడుతే కొనుకుంట బెట్ట రేమోన్పి చందినాకూడా
అవును
మ్ కొనాలి కొద్ది కొద్దిగా గోల్డ్ కొన్ని జమ వేసి పెట్టుకోవాలి గోల్డ్ పైన భూమి నా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిదే ఎప్పటికైనా యూజ్ అయితారు ఆ బంగారం ధరలు ఐతే ఇగ మొత్తం ఆకాశాన్ని అంటిపోయినాయి అయినా కొనుకుంటంటున్నారా కొనుడే పెళ్ళిళ్ళక అయినా కొనుకుంటే ఎక్కడ లిగా మామలుగా అయితే కొంటలేరు కాగాని పెళ్ళళ్ళకయితే ఖచ్చితంగా కొంటున్నారు
ఉంటారు కానీ మరి
ఇగ తప్పదు కదా ఆ ఇక మనలాంటి మధ్య తరగతి కుటుంబాలు కొనాలంటే కష్టం బంగారాన్ని
కష్టం భావన
ఇస్తారు కదా తప్పదు అన్న దాంట్లో కొనాల కొనాలే తప్ప ఏదో ఊరికనే కొని పెట్టుకుందాం డబ్బులు ఉన్నాయనే తట్టు అయితే లేదు
వెండి మూ మూడు వేలకు తులం అయింది
వెండ
ఆ మూడు వేలకు తినమబ్బా
వామ్మో ఓ నాకు తెల్వది వెండి
మూడు వేలు ఆ ప అట్టీలు కూడా కొనేటట్టు లేదు అవును
వాయుయో కొని పెట్టుకున్నదే నయం అయింది అనుకోవాలి
నిజంగా అవును ఆ అప్పుడు మనం కొన్నప్పుడు ఎ స్తుండే అబ్బా ఐదు వందకి తులమో
నేను ఆ ఆ లేదు నేను రీసెంట్గా కొనుకున్నా బాయం ఇప్పుడు ఎంతగా ఉన్నప్పుడు అంటే ఒక ఆరు వందలు ఏడు వందలు ఉన్నప్పుడు పదకొండు తుల ఆ పదకొండు తులాలు కొత్తతే కొనివె పెట్టుకున్న అయ్యా ఇంత వరకు పెట్టుకోలేగాని ఇప్పుడు అనిపిస్తు అనిపిస్తుంది నాకు కొనుకున్నా నయం అని మా పెద్ద పాప పట్టీలు పాపం తెగిపోయినయి మమ్మీ నా కొ కొత్త పార్టీలుని కొత్త పార్టీలు అమ్మి అంటాంది సరే కొనిత్తంఅన్న మూడువేల అని నాక్ వేలువది డ్డ
హుమ్ మూడు వేలకు కులం అయింది ఇంకా పెరిగిందో ఇప్పుడు పెరిగిందో నెంబర్
మో నేను ఇంకా సరే కొత్తయి కొనిత్త కొత్తయి కొనిత్తని కలాలు కంటానకదా మూడువేలే అని నాక్ తెల్వది పోతలేను గోల్డ్ షాప్ కు ఆ మొన అక్షయ తృ ఆంటే బాగా మంది కొన్నారు కొన్నావ నువ్వు
నేను కొనబ్బగయి అన్నీ అవన్నీ అవసరం లేదుకూడా అది కొంటేనే వస్తది లక్ష్మి అది ఇదని మనం మనస్ఫూర్తిగా దేవుని పూజ్ చేసుకుంటే అయిపోతది
ఆ చిన్న ముక్ కుప్పదేనాంద మునిగేదాన్ని
కొనాలి అదిఇది అన్ అంటరు కానీ ఆ అంతే ఏంవ్వద్ లేదు అదంతా ఏం అవసరం లేదు
అదే ఒక ముక్కు ముొక్కు పుల్ల అయినా కొనాలి ఆ ముక్కుపుల్లైన కొనాలే అని అంటే నేను అంత అంతకు ముందు అక్షయతృతీయ వరకు ముక్కుపుల్లైన కొన్నా ఇగ ఇప్పుడు అప్పుడు ఐదు వందలకుకి వచ్చేది మొక్క్క పుల్ల పోయిన సంవత్సరము అక్షయతతి వరకు కొన్నా తక్కువనే ఉండ కదా అప్పుడు అప్పుడు ఒక కనీసం ముక్కు పుల్లని కొనేదాన్ని ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి కానీ ఇప్పుడు ఆ ముక్కుపుల పదిహేను వందలు అయింది ఐదు వందల ముక్కుపులు పదిహేను వందల అయింది ఎట్లా కొనాలి కొనలేదు వెయారా కనీసూ ఎనా కొనాలని అన్నారు
నేను నాది నాది ముక్ ఉ పుల్లది ఇట్లా విరిగిపోయిందబ్బా